ఆ ఎమం బాగున్నాను మీర్ ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి
చాలాసేపటికి కలిసిందండి ఫోను
అంటే షాపింగ్కి కొంచెం బయటకి వచ్చాము పండగ కదా షాపింగ్ కి బయటకు వచ్చినాం
అవునా ఏం పండగ ఇప్పుడు
ష నం ప త ారికి చంద మని కుదా అకిదద షాపింగ్ పండగదాండి షాపింగ్కి బయటకు వచ్చానండి
ఏ పండగ ఆన్
ఆ ఏంటండి
ఏంటి అన్నా
ఆ ష షాపింగ్ షాపింగే వచ్చామంటన్నా ఓ
నా
కొన్నా కావలసినవి
ఆ సారీసే కొన్నామండి పండక్కి
అవునా ఆ ఏ పండక్కి ఏ పండుగ